హలో హాయ్ అండి
హా అండి ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా
బాగున్నామండి తిన్నారా అండి
అ అంది త నమ్ మీర్ తన్నారా
తిన్నామండి ఏం చేస్తున్నారంండి
ఏం లేదంటే కొంచెం వర్క్ ఉంటే బయటికి వెళ్ళనామండి ఇప్పుడే వచ్చింది ఇంకా
అవునా అండి
అవునండి మీరేం చేస్తున్నారండి
నేనేం చేయట్లేదండి ఇందాకే ఇంటికి వచ్చాను ఏందో అసలు మా ఈవినింగ్ సిక్స్కి ఆఫీస్ అయిపోతే ఏమో ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిపోతుందండి
అవునండి ఇప్పుడు నాకి ఎట్లా అయిపోయింది ఇప్పుడు వచ్చినానండి ఇంటికి ఇంకా వచ్చి ఇప్పుడు తిన్నానండి అవునండి ఇన్ ఎ ఏం ఆయి చెప్పండి
చెప్పాలండి అదే అండి ఏందో అసలు ఈ మధ్య ట్రాఫిక్ అనేది ఇట్లా అయిపోతుందో అసలు మార్నింగ్ సిక్స్ కి సెవెన్ థర్టీ క ఇల్లు బయలుదేరితే ఏమో ఎయిట్ థర్టీ నైన్ అయి
అవునండి ఫుల్ ట్రాఫిక్ అండి ఈ పక్కంతా ఉం వెళ్ళగడానికి అవ్వదు మార్నింగ్ టైమ్స్ అలాగే ట్రాఫిక్ ఉం అది ఫుల్ సిగ్నల్ పడితే వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ అయిపో
అవునండి ఒక సిగ్నల్ దాటుకొని ఇంకో సిగ్నల్ క వెళ్ళినాము అనేకి లేదండి మళ్ళా బ్రేక్స్
అవునవునండి చాలా అయిపోతుంది ఆ బస్ లో సీట్ ఒకటి దొరకదా నిలబట్టుకొని వెళ్ళాలి ట్రా క్లో ఎండకి వే కి చాలా అయిపోతుందండి వెళ్ళడానికి అవ్వదు అసలు ఇంట్రెస్ట్ కూడా రాదండి పనికి పోవాలని అని చెప్పి
మళ్ళా అక్కడికి ఎట్ల అంటే ఇప్పుడు ఆఫీస్ కి ట్రాఫిక్ వల్ల లేట్గా వెళ్తాం అనమా ట లేటుగ వెళ్ళితే అక్కడ వాళ్ళు తిడతారు
అవునండి అక్కడ తిడతారో నింగ్ లేట్ గా వదులుతారు వాళ్ళు కూడా లేట్గా వచ్చినావ్ లేట్ గా వెళ్ళు టైమింగ్ సెన్స్ లేదా నీకి అది ఇది అని స్తారండి వాళ్ళు గూడా
అవునండి ఈ ఇంకోటి ఏమంటే
వదిల్నరండి ట్రాఫిక్ వల్ల
ఉ ఇంకోటి ఏమంటే అండి ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ పడింటుంది ఎవడో ఒకడు ఫాస్ట్గా వస్తాడు ఫాస్ట్గా వచ్చేసి ట్రాఫిక్ ఉండే వాళ్ళకి తెలీదు ఎవరు ఉంటారు అండి అర్జెంట్ లో ఉన్న లు ఇప్పుడు వాడేం చేచాడు వచ్చి గుద్ కుంటాడు దాని వల్ల యాసిడెంట్ అయితుంది ఇప్పుడు ట్రాఫిక్ లో ఉన్నొడు ఏమంటే ఇప్పుడు బైక్ ఆఫ్ చేసినాడు అను కోండి మళ్ళ ఎవడ అని చేస్తాట్లే అని చెప్పి చాన్లోనే పెట్టేసుకుంటాడు దాని వల్ల ట
అవునండి అవును వాళ్ళ క్సిడెంట్ అయితే అక్కడ ఒక అర్ధగంట టైం వేస్ట్ అవుతది లేట్ అయినా కానీ కొంచెం నిదానంగా వెళ్దామని ఉండదండి వాళ్ళకైతే
ఇంకా ఒకటి ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో దగ్గర యాక్సిడెంట్ అయింది అంబులెన్స్ లో వస్తూ ఉంటావు ట్రాఫిక్ చూసే ఏమో కిలోమీటర్ ఉంటుందండి ఆడ ప్రాణాలతో ఆడే పోతాడుడి మళ్ళా
ఆ అవునండి ఇంటికి వెళ్లాల కొంచెం జాగ్రత్తగా వెళ్లాలినేది ఉండదు వాళ్ళకి స్పీడ్ గా వస్తారు ఇలాంటి ఎలా వెళ్తారండి
ఏంద అండి అసలు గుద్దుకుంటారు చచ్చిపోతారు అట్లా ఈ ట్రాఫిక్ అనేది క్లియర్ అవ్వదండి ఇంక ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా పది ఇళ్ళకి రెండో మూడో పది ఇళ్ళకి పది బండ్లు ఉన్నా ఓకే అండి అదే ఉండేది కాదు ప్రాబ్లము ఒకంట్లో మూడు నాలుగు బండ్లు ఉంట ున్నాయండి ఇప్పుడు ఒక ఒక ఫాదర్ ఉంటాడు ఫాదర్ దగ్గర కార్ ఉంట ంది ఆఫీస్ క అయన వెళ్తాడు కొడుకు ఉంటాడు కొడుకు దగ్గర బం ఉంటుంది వాళ్ళ వైఫ్ ఏమో ఇంట్లో ఉంటుంది కూతురు ఉంటుంది నామె దగ్గర కూడా బైక్ బైక్ ఉంటుంది నా మూడయిపోయి న ఇంండేడే ఇంట్లో ఈమె ఎక్కడికన్నా వెళ్ళడానికి ఈ హౌస్ వైఫ్ ఉంటుందిద అండి అమ్మాయి వాళ్ళ భార్య ఆమె బయటికి వెళ్ళడానికి కూడా ఒక స్కూటీ ఉంటుందండి మళ్ళా
ఉ ఇప్పుడు ఒకటి ఎలక్ట్రిక్ గాడీలాని వచ్చేసినాయా
ఎలక్ట్రిక్ గాడీలు వచ్చేసి పొల్యూషన్ నాన్ పొల్యూషన్ అది నాన్
నాన్ పొల్యూషన్ అండి కానీ వస్తే ట్రాఫిక్ ఫుల్ అయిపోతుది కదా అందరూ కొను న్నారు అన్ని ఎలక్ట్రిక్ గాడీలు ఆ బాగుంటది అని అందురు కొనుకుంటారా వస్తారు అక్కడ ట్రాఫిక్ లో ఇరుకుపోతారు అందరును అమ్మాకి పోయే క్లేట్టు వాళ్ళకి పోయే
అవునండి అదే అండి ఇంటికి ఒక బండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లు వాళ్ళ నాన్న దగ్గర ఒక బైక్ ఉంటే ఒకరిని వదిలేసి వెళ్ళలిపోతు అతే అయిపోయేది కానీ వాళ్ళు ఏం చేశారంటే నేను వెళ్ళే టైమింగ్స్ వేరు నువ్వు వెళ్ళే టైమింగ్స్ వేరు నీ బండిలో నువ్వు వెళ్ళు నా బండిలో నేను వెళ్తానని ఇట్లా ఒక్కొక్కక్కొ బండుకను
అది కాక ఇంకోటి ఏమంటే బస్సులు ఫ్రీ వదిలేసన్నారు కదండి ఆ దాని ద్వారా బస్సులో నిలబడుకునే కూడా ప్లేస్ ఉన్నదండి దాని ద్వారా కొంచెం ఎక్కువ మంది గాడీలు అవి ఇవి అని కొనుక్కుంటారు అది ఒకటి ఇబ్బంది అయిపోయిందండి
అవునండి
బస్సు ఎక్కతే దిగడానికి ఉండదు దిగితే ఎక్కడానికి ఉండదు ట్రాఫిక్ దాని వల్ల ఎక్కువ అయిపోయిందండి బస్సులు తగ్గచ్చేసినారు గాడీలన్నీ ఎక్కి ఎక్కువ అయిపోయినాయి
అవునండి
మీరండి ట్రావెలింగ్ ఎలా బస్సు లోనా
బస్ ఏం అండి నాది కూడా ఏమంటే ఇప్పుడు మనకు సేఫ్ ఉండాలి కదండి ఇప్పుడు బండ్లో వెళ్తుంటాము మనం ఒక్కరమే కరెక్ట్ ఉంటే సరిపోదండి ఆపోజిట్ ట్గా వచ్చేవాడు కూడా కరెక్ట్గా ఉండాలి
మొన్న అంత మేమ్ ఊరికెళ్త్ న్నామా అండి అప్పుడైతే వెళ్తున్నాము సిగ్నల్ అక్కడ నిలబడికో వేనన్నాము ఆయన అయితే తాగేసినడు ఫుల్ ఆ పక్క నుంచి ఇప్పకున ఊకుంటూ వస్తున్నారు మనం ఎంత నిదానంగా వెళ్ళిన కూడా వాళ్ళు ఎలా వస్తారో దాన్ని బట్టే ఉంటది కదా
అవునండి అదే అండి ఇప్పుడు ఏమంట అంటే నార్మల్ గా మనము ఇప్పుడు మనం బానే వెళ్తుంటాం అనమాట ఆపోజిట్ సైడ్ వచ్చేవాడు కరెక్ట్ గా రాడు వాడ ఏం చేశాడో నేను చూసానండి సోషల్ మీడియాలో ఒక ఆరు వన్ బైక్ వాడు ఏం చేస్తున్నాడు రేసింగ్ చేసుకుంటూ వస్తున్నాడు స్పీడ్ గా వస్తుంటే వాడున్న ముందు ఉన్న బండిని కొట్టినాడు ఆడేం చేసినాడు వాడి ముందున్న వెళ్తున్న బండి కొటేష్ నడు ఆ ఆ బండి నడిపేవాడికి ఏమో కాలు ఇరిగిపోయిందండి అసలు వాడిది తప్పే లేదండి పాపం వాడు సైడ్ లో పాపం వెళ్ తున్నాడు ఫస్ట్ కొట్టి వాడు జోరుకు వస్తుంటారు కదండి వాడు ఒకడిని కొడితే వాడు వచ్చి వీడిని కొట్టినాడు వీడిది కాలు ఇరిగిపోయి ఏలాడుతుందండి అసలు
పాపం కదండి వాళ్ళు వీళ్ళు వచ్చే వాళ్ళకి ఉండాలండి బుద్ధి కొంచెం బా నిదానంగా వెళ్ళాలా
అవునండి అందుకే నేను ఇంకా ఎందుకు బైకు ఊరికే అవన్నీ బా సరిపోవు అవి ఎవో మంచి మంచిగా మనము
అవునండి లేట్ అయినా సరే బస్సు లో వెళ్ళి బస్ లో వస్తే సేఫ్టీ ఉంటది కొంచెం లేట్ అయినా సరే వెళ్ళి వ సస్తా మినట్కిసేఫగా
అవునండి అందుకే ఇంకా వద్దు అని చెప్పేసి నేను దీంట్లో వెళ్తానండి బస్సులో ఎంతసేపు అయినా పర్లేదు మనకు సేఫ్ ట్టి ముఖ్యం కదా ఆ
మొన్న అయితే మేం నేను బయటికి వెళ్తున్నానండి వన్న్ అవర్ సిగ్నల్ పడిందండి ఎలా పడుతుందండి అసలు వన్ అన్ అవర్ అట్లా సిగ్నల్ పడేస్తే ఎట్లాంటిడి వెళ్లేేది వచ్చేది ఎమర్జెన్సీకి వెళ్లే వాళ్ళు ఉంటే ఉంటారు
అవునండి
పరిస్థితులు ఏంటండి చెప్పండి
మ్ అది అంటే ఇప్పుడు వాళ్ళు సిగ్నల్ వేస్తారు దాని వల్ల ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుంది
మొన్నైతే వర్షం పడుతోందండి, బయటికి వెళ్ళాము ఫుల్లు జామ్ అయిపోయిందండి.
అవునండి మొన్న ఉగాది అప్పుడు కూడా నేను ఇంటిక వెళ్ళేటప్పుడు మేము మా అన్నది కారు వచ్చింటే వెళ్తున్నాము పాపం అండి అప్పుడైతే బైక్ ర్స్ ఉంటారు కదండి బైక్ లో వెళ్ళలే వాళ్ళు పాప్ అప్పమండి నా ఫుల్ తడిచిపోయినారండి అలా వెళ్తున్నారంండి ఇప్పుడు ట్రాఫిక్ ముందే వదిలేసింటే
ఆ అవునవునండి
ట్రాఫిక్ సిగ్నల్ లో లాక్ అయినోళ్ళు వెనకాలకి వెళ్ళలేరు ముందు రాలేరు పాపం ఆ ట్రాఫిక్ పడింది ఇప్పు ఇప్పుడు ముందుకెళ్తే ముందు ఇంకో బండి ఉంటుంది లేకుంటే ఫస్ట్ లో వాళ్ళే ఉన్న కూడా ఆపోజిట్ లో ఇంకో బండ్ వస్తుంటుంది, ఇలాకి ఫైన్ పడతాయి మళ్ళా
అవునండి అవును అద కాకుండా ఇప్పుడు మా ఆల్మోస్ట్ చాలా మంది బైకుల్లోనే వెళ్ న్నారండి ఎ ఊర్ల తేల అంతా గ్యాస్ ప్రాబ్లమ్ అయింది కదా ఇ ప్పుడు ఆ కార్లకి ఎంత గ్యాస్ కావాలి వాళ్ళకి గ్యా
టెమ్మటే బైక్ లో వెళ్ళిన గూడా ఒక పక్కన యూస్ ఉంటే ఒక పక్కన డిస్ అడ్వాంటేజెస్ ఉంటాయండి ఇప్పుడు బైక్ లో ఎల్లినాం అనుకోండి టోల్గేట్ దగ్గర ఫాస్ట్ మూ అయిపో చ్చు బైక్స్ అయితే ఈ కా లు ఆటోలు రిక్షాల్ ఆ నార్మల్ గా బస్సులు అట్లా వెళ్ళిన వాళ్ళు లేట్ అయితుంది మళ్ళా ప్రొటెక్షన్ గురించి చూసుకున్నాం అనుకోండి ఎండల్లో ఎండాకాలంలో అయితే ఎక్కువ వేడి ఉండడం వల్ల ఆ బైక్ లో నడుపలేము ఇప్పుడు వర్షాకాలంలో కూడా వర్షాలిపు ఇప్పుడు వస్తేయి కూడా మనకు తెలివు ఇప్పుడు వాతావరణాలు కూడా చేంజ్ అయిపోయినాయి కదండి దా వల్ల ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు సో మనం వెళ్తుంటాము వెళ్తున్నప్పుడు వర్షం వస్తుంది తడుచుకోవాలి అదే ట్రాఫిక్ సిగ్నల్ అనేది కొంచెం త్వరగా వదిలేస్తే అయిపోతుంది ఇప్పుడు నార్మల్ గా ముందంత ఒక సిక్స్టీ సెకండ్స్ పెట్టేవాళ్ళ అండి వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ అంటే ఎయిటీ సెకండ్స్ పెట్టేవాళ్ళు
ఇప్పుడు టెన్ మినిట్స్ అయినా టెన్ ఒక్కొక్కసారి టెన్ ఫిఫటీన్ వన్ అవర్ హాఫ్ అన్ అవర అవుతుందండి
జీరో వన్ వచ్చినా కూడా వాళ్ళు వదలట్లేదండి ఆడ స్టాప్ చేసేస్తున్నారు
అవునండి బండులు ఎక్కువ అయిపోయినాయి కదంీ బంలనిక్ ఎైపోయిన అయినందుకు అలా జరుగుతుందండి
అదే అండి ఇప్పుడు ఈ పక్క పోయ్యేవేమో వెళ్ళిపోతుంటాయి మనల్ని ఏమో వదలడు ఎందుకు వదలడు అంటే ఆ పక్క పోతుంటాయి కదా ఆ పక్క ఆపలేడు వాడు
ఆ మరి మా ఇంట్లో ఒక ఆటో ఉంది అంతే అండి మ డాడీ ఆటో డ్రైవరు
ఓకే
ఒకటే ఉంది ఆ ో ఆటో నడుపుతారు అంటే ఎక్కువ ఏం లేవండి మా ఇంట్లో మేము అంత బస్ లో వెళ్ళి బస్ లో వస్తాం కదా అవునవును
ఉ అదే బైక్ ఆటో అ అవి ఇవి అన్నీ ఉంటే అసలు కష్టం అయిపో
కష్టం అవుతుందండి
హ నేను చూసానండి మొన్న వెళ్ళేటప్పుడు ఎంతంటే అంత మేము ఇక్కడ ఇప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ కి స్టార్ట్ అయితే ఇంటికెళ్ళేసరికి కరెక్ట్ గా మిడ్ నైట్ ట్వెల్వ్ అండి
అవునండి అవును చానలు ఎక్కువ అైపోయింది ట్రాఫిక్ి మధ్య
ఉ మళ్ళా అడిగేకుండదనమాట ఇప్పుడు చెప్పినాదండి ఇందాక ఎవరన్నా అంబులెన్స్ వాళ్ళు వస్తే ఈ పక్క వాడు సైడ్ తిరగడానికి కూడా జాగా ఉండదు ఆ చిన్న సొందున్నా కూడా బండోరు తీసుకొచ్చాడు పెట్టేస్తాడు
సరే మరి ఇంకేమండి ఏం లేదండి మంచి సమాచారం ఇచ్చినారు మీరైతే బాగా మాట్లాడిన
ఓకే అండి బాయ్ అండి
బాయ్ గుడ్ నైట్ అండి
ఆ ఓకే అండి